హా ఇందు
హాయ్
మ్ ఈరోజు ఏం చేసారు.
ఈరోజు పొద్దున లేచాక ఆఫిస్ కెళ్ళానండి. మీరేం చేస్తుర్రు
ఆ నేను మార్నింగ్ లేచాక ఫస్ట్ ఎక్సర్సైజ్లు చేస్తానండి. ఎక్సర్సైజులు చేసానండి. ఎక్సర్సైజులు చేసాక ఒక టెన్ మిని ఒక హాఫ్ అన్ అవర్ అలా చేస్ తను మీకు అలవాటు లేదా అండి ఎక్సర్సైజెస్ అవి ఉమ్ మరి చేసారా ఒక్ ఎక్సర్సైజెస్ చేసాం చేసిన్ తర్వాత ఒక డ్రింక్స్ ఉంటాయ్ మేమా సాఫ్ డ్రింక్స్ లాంటివి అటువంటివి ప్రిపేర్ చేసుకొని తాగుతాము.
అవునా
ఉమ్ చేసాక అప్పుడు ఇంట్లో పనులవి చేసుకొని ఇంట్లొ వాళ్ళందరికీ టిఫిన్స్ అవి చేసి తిన్నామండి
మ్ మీరు ఎ పని చేత్తారండి
మే ఏం చెయమండి హౌస్ వైఫ్
ఓకే
మ్ చేసాక చేసాక ఇంకా మళ్ళి మధ్యనానికి క్యారేజ్ బాక్ సుస్ ఇవన్ని ప్రిపేర్ చేసుకొని అ అన్ని ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ్ చేసుకొని ఇంకవ్ టైమైంది
ఓకే మికు వ్యవసాయం చేయడం ఒచ్చ
ఆ ఆ చేస్తామండి
అంటే ఏ రకమైన పంటల్ ఏస్తారండి మీరు
మేము వరి మినుములు పెస్సలు నువ్వులు ఇవన్నీ ఏస్తామండి. మీకేం లేవండి భూములవి
మాక్ లేవ్ అండి
అవునా మరి మీకు ఓకే ఏం జాబ్ చేస్తున్నారు
మేమ్ ఐటి ఫీల్ లా
ఆ ఓకే ఓకే ఇంకా మేమింకా ఇక్కడే ఉండి పల్లెటూర్లో ఉంటూ ఇలా ఉంటాం ఇంకా
ఓకే ఎక్కడండి మీది
ఆ ఎక్కడ్ పడ్తే అక్కడ చెత్త తీసేస్తున్నారండి ఈ విలేజుల్లో
అవ్నవ్నండి క్లీన్ గా కూడా ఉంచట్లేదు
ఆ ఇప్పుడు బాగా పొల్యూషన్ కూడా ఎక్కువైంది అస్ల కంప్నీలు కంప్నీలు కూడా స్టార్ట్ చేస్త్ న్నారు కదా కంప్నీల వల్ల కూడా అసలు చాలా పొల్యూషన్ అస్ల
అవునవును ఓన్లీ దాన్ వల్ల కాకుండా వెహికిల్స్ వల్ల కూడా పొల్యూషన్ ఎక్కువైంది ఎందు కంటే అందరు వెహికిల్స్ అనేవి తీస్కోవడం వల్ల ఇంట్లో ఎంత మంది ఉంటే
అవును అప్పట్లో అయితే ఎడ్ల బండ్ల మీదే వెళ్ళేవాళ్ళం సో ఏ పొల్యూషన్ ఉండేది కాదు
కాని ఇప్పుడ్ అలా కాదుకదండీ
ఆ కానీ అప్పటికన్నా ఇప్పుడు మరి టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అవ్ ఉంది కాబట్టి త్వరగా ఏళ్తున్నారు త్వరగా ఓస్తున్నారు
త్వరగా చనిపోతున్నారు
అ ఇంకా వ్యక్యూమ్ది కూడా ఓస్ ఉందంట్ట అది ఎప్పుడోస్తుందో మరి వ్యాక్యూమ్ జర్నీ
మ్ హు
హు మ్
ఇంకేంటండి రోజువారు మీరేం చేస్తారండి మరి ఇంకా ఇంటి దగ్గర పనులు చేసి ఇంటి దగ్గర ఉండడమేనా అంటే లైక్ చదవడమన లేక్పోతే ఉజ్యోగం
ఆ చదువ్తానండి ఆ ఉద్యోగం కోసం చదువ్తున్నాము హు మ్ ఇవి పనులన్నీ చేస్కుంటూ ఎలా చదువుతాం మామూల్గా చదివినా సరే ఆ ఇంట్రెస్ట్ కూడా సరిగ్గా ఉండదు సరిగ్గా ఇంట్రెస్ట్ ఓచ్చేసరికి ఏదో ఒక పని
అవునవును ఉజ్యోగానికి మీరు బాగా చదువుతమని అన్కుంటున్నారు
మేము రైల్వే కి ప్రిపేర్ అవ్త్నమండి మీరేం చదవట్లేదా
మనకి చదువది అంతా గ అవ్వదండి
అవ్ అవ్నా ఎలాగో జాబ్ చేస్త్నార్ గ ఆ ఎలాగో జాబ్ చేస్త్నారు కదా మీక్ అవ్సరం లేదన్కుంట
హు మ్ అదేం జాబ్ అండి ఒకరికింద పని చేయదు ఉ ప్రజెంట్ మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్ పడ్డాయి కదా
ఆన ఆ ఆ చేసామండి చేసాం
ఊమ్ రీసెంట్గా ఆర్ ఆర్ పి ఎగ్జామ్స్ అయినాయి కదా
ఆ
మ్ ప్రజెంట్ అవుతుంద్ సెవెన్టి సెవెన్ వరకు అవుతాయండి
ఏంటండి అసలు ఈ పిల్లలు అందరు అయితే మన పాతకాలం లాగా ఆడుకోవడం కానీ సింగిల్ సెక్షన్స్ ఒకటి స్టార్ట్ అయ్యాయి కదా.
అవును
ఉమ్ మనకప్పుడు సింగిల్ సెక్షన్స్ అంటే అసలా మామూలు గ ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు పిల్లలు ఫోన్లు లాప్టాప్స్
అవునవును
ఉహు
దానికే బాగా అలవాటు పడుతున్నారు కదా సో దాన్నే ఎక్కువ
ఉమ్ దానివల్లే ఇంకా చిన్న పిల్లలకు కూడా స్పెట్స్
అవును చిన్నవాళ్ళు ఐగా పెద్దవాళ్ళు అయ్యిరు అందరికి వచ్చేస్తున్నాయి ప్రజెంట్
ఆ ప్లస్ మన పాతకం నాటి వాళ్ళు అయితే హండ్రెడ్ ఇయర్స్ అలా బతికారు అసలు
ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ కూడా కష్టమేనండి. ఎందుకంటే తిన ఫుడ్ ఉన్న కల్చర్ అలాటు అంటే
అదే కద
ఉ
ఉ మరి మీకు ఎలా క్యాబ్ వస్తదా.
ఉ క్యాబ్ వస్తదండి పికపింగ్ డ్రాపింగ్ కాన్ని ఫుడ్ కూడా వల్లే ప్రొవైడ్ చేస్తారు.
ఓకే వాకింగ్ అది చేస్తామండి. మేము ఈవినింగ్ టైమ్ లో అయితే
ఉ
ఊన
ఇక్కడ అంత టైం ఉండదండి వచ్చామ మళ్ళీ తిన్నామ ఆఫీస్ కి వెళ్ళిపోయామ అంతే
ఎంతైనా బయట ఫుడ్ తినలేము. ప్లస్ ఇప్పుడు హోటల్లో డాగ్స్ మీట్ కూడా పెడుతున్నారనేసి
అవునవును ప్రెజెంట్ అదే నడుస్తుంది. తినాలంటే భయంవేస్తుంది ఫస్ట్
అదే కదా మటన్ తినాలన్న కూడా భయం వేస్తది.
అవును అది కూడా తినాలంటే భయమేత్తుంది. అందుకని బయట మరి ఇంకా ఏ ఫుడ్డు
బయట నుంచి కాకపోయినా మీకు హాస్టల్లోనే అదే కదా మరి వెడత
ఉ హాస్టల్లో హాస్టల్లో ఉంటే అది వేరులేండి
ఊమ్ ఇంకా మరి ఇంటికి మీ ఇంటికి ఎప్పుడైనా వెళ్తారా అంటే త్రీ మంత్స్ కో సిక్స్ మంత్స్ కో అలా వెళ్తారా ఆ ఇంకా డైలీ ఫోన్లు మాట్లాడుకోవడమే
ఉమ్ అంతే మరి మీ దగ్గర కాదు కదా ప్రతి మంత్ వెళ్ళడానికి సో అట్లా త్రీ మంత్స్ కో ఒకసారి ప్లాన్ చేస్ కొని ఇంటి దగ్గర విజిట్ చేసి వస్తాం అన్నమాట ఇంటి దగ్గర ఎలాఉన్నాయ్ ఏంటి అనేది
ఓకే
ఇంకా ఏ రకమైన ఫుడ్ తీసుకుంటారండి మీరు
మాయ్యి ఏ ఫుడ్ తీసుకున్న మేము అంటే డైలీ పనులు చేస్తాం కాబట్టి త్వరగా అరిగిపోద్దండి. మీరంటే సిస్టమ్స్ ముందు కూర్ కూర్చుంటారు కదా
అవునా
మ్ దానివల్ల అది ఓబీసీ అంటే మ్ ఆర కున్నా అలా ఉండిపోద్ది అది ఫ్యాట్ కింద పామ్ అయిపోద్ది కదా
మ్ దానివల్ల ప్రెజెంట్ ఒబేసిటీ ఓవర్వెట్ పీసీఓడి ప్లాబ్లమ్స్ అన్ని అవుతున్నాయ్ కదండీ
మ్ అవునం అబ్బాలైతే బాగా పొట్టోచ్చేసి లావవ్ తరు అమ్మాయిలకైతే ఈ పీసీఒడి ప్రాబ్లమ్స్
మ్ అదే ఈ మధ్య అవే ఎక్కువ అవుతున్నాయి అందుకని చిన్నగునప్ ప్పుడు తగ్గించుకుంటే బెటర్ కదా
అవునండి మ్ ఇంక ఇ మీరు నైట్ టైం మీకు వంట అనే బాధే ఉండదులేండి మాకంటే ఇంట్లో ఉండి వంట చేసుకోవాలి అన్ని క్లీన్ చేసుకోవాలి అనీసని ఉంటది మాకు
ఉంటది గాని మరి మేము కూడా ఆఫీస్ కేళ్ళాలి వర్క్ చేయాలి రావాలి మళ్ళీ
అవును అండి ట్రాఫిక్ అస్లా
ఫుల్ ట్రాఫిక్ ఉంటది మరి వీకెండ్స్ లో కూడా
మ్ వీకెండ్సే కొంచెం మీకు ప్రశాంతత ఇంకా
బట్ ఆ వీకెండ్స్ మనం ఎక్కడికేళ్ళంగా
అ మీరెంతవరకు చదువుకున్నారండి
నేను డిగ్రీ వరకు అండి
డిగ్రీ ఆ మ్
మీరండి
ఆ నేను బీటెక్ చేసానండి
ఓకే ఎ బ్రాంచ్
ఆ ఈసీ
మ్హు మరి దానిమీదే జాబ్ వెతుక్కోల్సింది కదా
మ్ అంత టైం ఇవ్వలేదండి ఇంట్లో వాళ్ళు
అవునా
మ్
మ్ చూడండి ప్రయత్నించండి
మ్ అదే చూసుకున్నాము అదే గవర్నమెంట్ సైడ్ అయితే బెటర్ కదా
మ్ బెటరు అందుకని ఇగ దానికోసం వెయిట్ చేస్తుండలి మరి ఇంకా
మరి డైలీ బ బట్టల్ అవి వాషింగ్ చేసేసుకుంటారా లేద దోబి అలా వస్తర
దోబీ వస్తాడం
మ్ హు
మ్
మ్ ఇంకేంటండి మరి మాకైతే అలా ఎవరు ఉండరు అంటే పెద్ద పెద్ద బొంతలు ఇంకా పెద్ద పెద్ద పండుగల కాట్లకి దుప్పట్లవి ఉతుకుతాం కదండీ అప్పుడయితే ఓస్తారు మామూల్గా నార్మల్గా అయితే మేమే ఉతు కుంటాం
ఔనా ఒకే నాకు ఫస్ట్ నుంచి ఇళానే అలవాటు అయి పోయిందన మాట
ఔను ఇంకెంటండి మరి
చెప్పాలి
ఇంక మార్నింగ్ లేచి
ఉ
ఇంగ్ మీకు తెల్సిన అంటే మా దగ్గరలో అయితే ఒక మెటల్స్ తయారైన కంపెనుందండి అది చాలా మంది కష్ ట్లా పనిచ్చింది
ఒకే ఎక్కువ కార్ముక్లుంటారా
ఆ కానీ అసల దాని వల్ల వచ్చే పొల్యూషన్ అయితే చాలా ఎక్కువుంది అందరూ ఆ
సిటి ఔట్స్కర్ట్స్ లోనే ఉం
ఆ సిటి ఔ కట్స్లో ఉండాలేకానీ ఏం చేస్తామండి డబ్బునోళ్లు ఏది చేసినైతది కదా
మ్ అయితది కానీ మన హెల్త్ కూడా చూసుకో
చాలా మందికస్లా మ్ ఏమంటారు హెల్త్ ఇష్యూస్ ఓచ్చేసాయి ఊ దాన్నుంచి వచ్చే మనీయే చూసుకుంటున్నారు తప్ప గాని హెల్త్ ఎవరు జూసుకోవట్లే లేదు
ఉ ఔ
ఆ ఆ పొల్యూషన్ అనేది ఎలా పోతదండి బయటికి అది ఎయిర్లోనే కలిపేస్తున్న రలు
కల్పేస్తున్నారు కాబట్టి ఆ ఎయిర్ మనం పీల్చుకుంటున్నాం కాబట్టి మనకి
ఆ అది పోవడానికి ఏదైనా వే ఉంటే బాగుంన్ను
ఉ ఔను ఆ టెక్నాలజీ కూడా చూడలి మరి
ఆ టెక్నాలజీలో అవన్నీ వచ్చేసరికి ఇక్కడ ఉన్నలందర్ పోతారింకా
అవును
ఇం ఇంకా రోజు ఎక్సర్సైజ్ మళ్ళీ ఇంకా మెడిటేషన్ ఈ చెయడం కూడా మంచిదే
ఉ మంచిదే కానీ చేస్ స్తే దోల తిరిపొద్దన్నమాట
ఉ మెడిటేషన్ అవి చెయ్యాలి
అది కూడా అలవాటు చేసుకుంటే బెటర్ లైక్
చె హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ ఉన్నోళ్ళైతే